హలో
హలో
హలో
ఆ చెప్రా
ఆ ఏం చెస్తున్నావ్ హలో
ఏమ్ లే లేదా ఇప్పుడే ప్లాన్ యెసుకుంటున్నాం ఏటైనా తగాలే
దేని గురించి ట్రావెలింగ్ గురించా
ఆ అంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి గదా యైట్ ఎటూ ఎల్తలేము కానీ కొన్ని ప్లేస్ల గురించి చీ ఆ కొన్ని కొన్ని కొత్తగా తెలుసుకోవాలని అనుకుంటున్నాం అంటే అరకు వెళ్తే అక్కడ ఒక కల్చ అంతే కదా
ఆ డిస్ ట్రెండ్ కల్చర్స్ గురించా
ఆ అట్లా నీకేమి అట్లాంటివి తెలుసా
ఆ కొడైకెనాలని బావుంటదంట ప్లేసు తెలీదు గని జస్ట్ విన్న
అవునా
ఆ మొత్తం మంచి ఉంటదంట బాగుంటదంట వ్యూవ్
ఆహా
హ్మ్ ఇంకేట నా టూల్స్ వెళ్ళిండ్రా మీరు
టూర్ల కంటే ఎటు లేదు నార్మల్ గా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా అవి చిన్నప్పుడు నార్మల్ గా చూసినాము పాపికొండలని స్కూల్ లేదు మీరు వెళ్ళిండ్రా
ఆ వెళ్లినము ఒకసారి
ఉహు
ఆ
అక్కడ బాగుంటదట ఏడు కొండలల్ల వెలిసిన వాడు డు వెంకటేశ్వర్ డనీ
ఒక ఆ అంటే ఇప్పుడు ఏడు గుట్టలున్నాయి గదా కిందకి వెళ్లి చూతె మీద అట్లా లోపల దేవుడు కనిపిస్తాడు తెల్సా
కింది నుంచి చూస్తే లోపల కనిపి కనిపిస్తాడా
ఆ అంతే ఆ అంతే దేవుడు అంతే మీదికుంటాడు అన్నట్టు కనిపిస్తాడంత
అవునా అంత పెద్ద అంత పెద్ద విగ్రహం ఉంటదా
ఆ మంచిగా ఉంటది లోపలా ఆ మంచిగా చెప్పు వెళ్ళేటప్పుడు కూడా
అంటే ఎట్లా లోప పల కనిపిస్తాడంటే బయ అయితే మనం ఎంట్రీ నుంచి ఆ వచ్చేటపుడు అనిపిస్తాడా లేకపోతే లోపలికి పోయినాక అక్కడ అనిపిస్తడా
కొంచెం లోపలికెళ్ళందంగా అనిపిస్తాడు ఎంట్రన్స్ ల కనిపియ్యడు కొద్దిగా కొన్ని కొన్ని మిట్స్ ఎక్కాలి కొన్ని మిట్లు ఎక్కినాక అనిపిస్తాడు
మికు కనిపించిన నేను ఇంతవరకు వెళ్ళలేదు వెళ్ళాలి
ఆ వెళ్లండి
హ
మెట్రో ఉంటది మెట్రో బా ఉంటది రైల్ ఉంటది నేను రైల్నే పోయినం
హ్మ్ హ్మ్
హ్మ్
అదే వెళ్లాలి ఒకసారి
వెళ్ళండి ఒక్కసారి చూడండి బాగుంటది ఇంకా ఏం మీరే చెప్పాలి ఎటైనా టూర్ వెళ్దామా
టూర్ వెళ్దాం ఎట్లా వెళ్ళాం అంటే మన కల్చర్ వేరు కదా అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన పండలలో చూసుకుంటే మనకు బతుకమ్మ పండుగ ఎలానో కోరిక అంటే ఇట్లా వేరే సైడ్ పోతే బతుకమ్మ ఉంటది కానీ వాళ్ళు వేరే ఇలా వేస్తారట ప్రస్సం సైడ్ అట్లా
అవునా
వాళ్ళు కూడా జరుపుకుంటారు కానీ వాళ్ళకి బతుకమ్మ మన బతుకమ్మకి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి మళ్ళా పంటలు కూడా కొన్ని కొన్ని వేరు ఎలా ఉంటాయి పెళ్ళిళ్ళు కూడా కొందరు కొందరు వేరే ఎలా వేస్త మన వేరే ఉంటే వేరే వాళ్ళు వారే ఉంటే
ఒకేలా ముస్లిమ్స్ నీ చేసుకుంటే డిఫ్రెంట్స్ ఉంటది మనకున్న ముస్లిం వాళ్ళకు
నాకు తెలిసి అంటే వాళ్ళు మామూలుగా నేను విన్నదాని ప్రకారం అయితే మనం నార్మల్గా అందరి సమక్షంలో పెళ్ళి ఇదొక ఇద్దరి లైఫ్
సంప్రదాయబద్ద్ద
ఆ మనం అనుకుంటాంగా కానీ వాళ్ళు అదు ముస్లిం వాళ్ళ, ఎట్లా అంటే లా పాయింట్ లా అంటే ఇట్లా వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వు. తలాక్ తలాక్ తలాక్ అని మూడు సార్లు ఎప్పుడైతే అంటా వాళ్ళు విడి పోతారు కానీ మన అట్లా అట్లా కాదు మన సాంప్రదాయం ఈ ప్రకారం ఏడు జన్మలు ఒకటే భర్తవస్తాడు అనట్టుంటంది. మళ్ళా పెళ్లి వి చేసే విధానంలో కూడ చాలా డిఫ ఫ్రెండ్స్ ఉంటాయి.
స స
ఆ అలా కుందరు కుందరు ఒక్కొక్కలా ఒక్కొక్కటి తీసుకుంటారు.
అవును ఇ మీకు ఫ్యామిలీ గురించి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా. ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇట్లా ఏమైన్నా స్వీట్ మెమోరీస్ అని
చాలా మెమరీస్ ఉన్నాయి. మేముయితే షిర్డి కి పోయినప్పుడ,. చాలాంటే చాలా మెమరీస్ మేము ఫస్ట్ టైం స్లీపర్ బస్ ఎక్కినాం ఆ బస్ ఇలా నతే అసలు ఆ మేము మే ఫస్ట్ నాలుగురు ఫ్యామిలీతో కలిసి ఒక దగ్గరుండి పోనాం. అది ఇంకా సిటీలో మ సిటీ లో స్లీపర్ బస్ అంటే బాగుంటది. వ్యూ చూడ్టడానికి కూడా అక్కడ నుంచి షిర్డి వెళ్ళే వరకు మొత్తం మొత్తం బస్ జెర్నీ
అవునా
చాల అలా అంటే చాలా బాగుంటాది. అక్కడికి వెయినాక దర్శనం దర్శనం అయినాక అక్కడ షిర్డలా ఒక దేవస్థానం ఉంటది. అక్కడ అ అన్నదానం పెడతారు. అంటే ఒకటిసారి ఒక నాలుగు ఐదు వేల మంది దాకా ఒకటేసారి అయిపోతుది. ఆ ఫుడ్డు అంటే ఒక్కసారి నాలుగుఐదు వేల మంది కలిసి తినేంత పెద్ద అంటే పెద్ద ఉంటు
క్యాంటీనా
ఆ క్యాంటీన్ అంత పెద్ద గట్టిండ్రు రోజుక ఒక పదివేల మంది దాకా తనిళ్తారు కావచ్చు అక్కడకి
అయ్యా ప్చ్ అచ్చిన భక్తులు అందరికి అళ్లానే అనటుగా ఫుడ్
ఆ అవును మార్నింగ్ టిఫిన్ ఫ్రీ నైటు ఉమ్ డిన్నర్ కూడా పురి
అవునా
వెళ్ళండి వెళ్ళండి మీకేం మీకేమి ఇష్టం అంటే మీ మీ మీదేంటిది ఫ్యామిలీ స్వీట్ స్వీట్ మెమొరీ
ఉమ్ బిములావాడానికానే రాజన్న టెంపుల్ మస్తు ఫేమస్ మేలిన్ ఎక్కువ అంటే వెళ్లేది ఇక్కడికే బాగుంటాది
ఉహు
మేము బైక్సు మీద వెళ్తాం అన్నట్టుగా ఆ ఇగ ప్చ్ కొంచెం మాట్లాడకుండా ఎక్కన్నన్నా ప్చ్ ఏమన్నా ఇక చల్లగాలిస్తే కొంచెం ఆకుకుంటా ఇక అట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోతాం మధ్యలో ఏమన్నా ఫ్రూట్స్ గిట్లు ఏమన్నా కనిపించినా కాని కొనుకొని తింటాం ఏ కొంచం ఆ ఆడుకుంట వేసుకుంట పోతాం ఇలా దగ్గరనే కాబట్ టెంపుల్ దొందరగా వెళ్తాం దర్శనం కూడా మంచిగ అయితది
మీకు ఇంకా దగ్గర్లో ఏమైనా ఉన్నాయా ఆ రాజన్ అంటే ఆహా
నా పెళ్ళి పా మంచికుంటది పంఇంగ నరసింహ స్వామి కూడా గుట్ టమ వింటాడు మంచిగ ఉంటాడు
ఆ
హ ఎక్కువ అంటే కృష్ణునుడిదినా పామ్ మీద ఉండే కృష్ణుడంటే ఇష్టమా మంచిగా ఇట్లా చూడ్డానికి నాచురల్ గా ఉంటది అన్నట్టుగా
ఉహు
ఆ లోపలికి వెళ్ళినా కానీ కొన్ని ప్చ్ అయితే దేవునికి సంబంధించిన కొందరు మనుషుల్ని, వాళ్ళ గురించి థీమ్ ఉంటది అన్న మాటిగా ఇగ వా లోపల
ఆ
విగ్రహాలు ఉంటాయి, ఇప్పుడు మనం వాళ్ళు ఏదైనా చేసే పని గాని శిక్షించే విధానం గాని ఎట్లా అట్లా అన్ని ఉంటాయి అన్నట్గా జెన్యుూన్ గా,
ఆహ
అప్పటి గుజాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి, అన్నట్టుగా మనం ఒక్కొక్క మె మెట్లు ఉంటాయి, అందులో కూడా లోపల కూడా సో మెట్లెక్కి మొత్తం లోపలికి పోతే నరసింహస్వామి ఉంటడు
అవును
ఉమ్
అంటే అక్కడ పవర్ ఫుల్ అని నమ్ముతారు కదా ఆ గుడి ఏప్పటి నుంచి రీసెంట్ కట్టినా లేకపోతే ఎట్లా
అదీ చాలా ఏండ్ల క్రితం ఉంది కానీ ఇప్పుడు బా ఫేమస్ ఐతుందన్నట్టుగా ఇప్పుడు కొంచెం గుడి కూడా కొంచెం చేంజ్ అయింది కొంచెం పెద్ద కట్టిచ్చి ఫష్ట్ దానికంటే ఫష్ట్ నుండెళ్ళింది కానీ ఇప్పుడు బా పెద్దగయ్యిందింక భక్తులు బా వత్తుదని మంచిగా పెద్దగా గట్టిచ్చిర్రు మ్
ఇంకా అక్కడ
మీకేమన్నా టెంపుల్స్ దగ్గరున్నాయా ఇంక దగ్గర్లో అం టే ఇంగ
మాకు అంటే ఇక్కడ కిసర గుట్టున్నది ఇయ దగిరిగుట్టకు ఒ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతది కీస గుట్ట కూడా సేమ్ టెంపుల్ అని కాదు కాని ఇక్కడ శిల్పారామం అని టది బావుంటద వెళ్ళాలి చార్మినారు ట్యాంక్
నీకు ఇక్కడ మల్కపేట దగ్గర రాముని గుడి ఒకటైయిందన్నటుగా సతేగా ఇచ్చే మొత్తం బ్లాక్ కలర్లుని విగ్రహాలు అన్ని ఇట్లా ఆ నల్ల బాలనాటి తోటి చేసిరంత
అవునా
గుడి అయితే కొంచెం ఇట్లా పీస్ఫుల్గా ఉంది తెలుసా కొంచెం కూడా సౌండ్ లేదు మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వెళ్ళినాం ఐతే ఆ కూర్చున్నాం ఒక గంట కూర్చున్నాం గాని మంచి నిమ్మ పీస్ఫుల్గా ఉంది మళ్ళ అది కూడా గుట్ట మీదనే ఉంది ఏ సౌండ్ విన రాదు దేవుడు పూజలు అంతే అక్కడ ఏముండదు ఎక్కువ కానీ మంచిగుంది
ఆహా
హు
అయితే మేం కూడా వెల్ వెళ్ళాలి
ఉమ్ వెళ్ళండి ఇక్క దగ్గరనే మల్గపేట దగ్గర
ఉహూ ఇక్కడ కూడా బాల్ బల్కంపేట ఎళ్లమ్మ తల్లి అని ఉంటది చాలా అంటే చాలా పవర్ ఫూల్ అమ్మవారయితే చూస్ స్తుంటే మనల్ని మనం మర్చి పోతాం
మీరు మాన్సదే టెంపుల్ కి వెళ్ళిర్రా
లేదా విన్నాము కానీ వెళ్ళాలి
మానసిదేవి టెంపుల్ ఫేమస్ ముడుపులు కడతారు అన్నట్టుగా అది చెట్టు మొత్ త్తం నిండింది ముడుపుల తోటి
హుమ్
మేము వెళ్ళినం మొన్న ఉమ్ చాలా రోజులు అయితుంది మేము వెళ్ళినం ముడుపు కూడా కట్టినాం
ఉహుమ్
మంచి అమ్మవారయితే ఆ లైన్ అయితే ఫుల్ ఫుల్ లైన్ ఉంటాది మక్షు మ నతరు చడ మధ్య శివుడు ఆ శివుడు ఇట్లా ఆ వెయ్య శింగా శివ శివలింగాలును ఉన్నాయి.